నమస్కార్ రనికి సమస్కారం
నమస్కారానికి నమస్కారం
ఏం చేస్తున్నారాండి తిన్నార అన్న
ఆ తిన్నామండి
ఏం కర్రి అండి
మటన్ అండి
అవున ఏంది ఇయ్యాల స్పెషల్ ఏంటి ఇటురండి రేపు శ్రీరామనవమి అని దీ దీనం అని ఇవాళనే వెళ్తునరాండి
అవునండి బాబు ఏడుస్తున్నట్టున్నాడండి
బాబు ఏడుస్తున్నాడుండి పాలు తపిస్తే తాయతలేడు అన్నం తినిపించినా గాని ఏడుస్తున్నాడు అండి
ఏం కట్టం వచ్చిందటండి మరి
అయనక ఏం కట్టం వచ్చింది అడుగుతారా అండి
అడుగుతానండి ఎందుకు అడగనండి
ఈ టైంకు నిద్ర పోయేటోడు నిద్ర పోతలేడండి ఇంకా
అతని కూడా సెల్ కావాలా కాదు చడి
అవునండి సెల్లు పట్టుకొని ఇట్టా ఇట్టా ఇటా ఇటా అని వత్తుతాడండి
ఉ తిన్నారా అండి మరి మీరు
తిన్నామండి చెప్పండి
మావుల్లే కొంచెం మోతే హడావిడిగున్నది
ఎందుకండి
సిసి రోడ్లు పోయడానికి ఉష్క తోల్ తారు
కావాలి
దానికోసం టాక్టర్లు ఒకటే తిరుగుడు తిరుగుతాన్నయి మా ఊళ్ళ ఉష్కున్నది కాని తోలనీయకపోతే మేడారం నుంచి తీసుకొచ్చి పోస్తారు
వస్తున్నరా అండి మరి ఎప్పుడు పోస్తారట మరి రోడ్లు కచ్చి కచ్చి కావలి నా ఒక రోడ్డుకి ఎన్ని ట్రిప్పులు పడుతుంది అండి సీసి రోడ్డు పోయడానికి ఒక ఐ ఐదు ఆరు ట్రిప్పులు పడుతదా
ఒక ఐదారు ట్రిపులే సరిపోతాదా అండి బాగానే పడుతదిగావచ్చండి
అంటే ప్చ్ రోడ్డును కొలిచినంత వరకే కదా అండి సిమెంట్ ఉసుకే కంకర అన్ని కలపాలి కదాండి
అన్ని కలిపిన ఉసుక ఎక్కువై ఉసుకే ఎక్కువ పోస్తారు కదా సిమెంట్ తక్కు
మ్మ్ హ్మ్ అంటే టేకు తెచ్చి ఎక్కడ పోశారండి మరి మీ దగ్గర
నా ఊర్
హుహు
ఆరు
మ్మ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సర్లే మధ్యలో వాళ్ళ కూడా వచ్చినాయా అండి రోడ్లు
ఏమో అండి మరి నాకు తెలువదు
తొమ్మిది పది రోడ్లయితే వచ్చు ఏ అన్నారు
వస్తది కావచ్చు అక్కడ కూడా
పెళ్లిళ్లు ఫంక్షన్లలకు పోరండి ఇగ పెళ్ళిళ్ళు ఉన్నాయా మీ ఊర్లో ఇంకా
ఇప్పుడే కార్డు వచ్చిందండి
ఎవరండి
పంబపూర్
అవునా అండి
హు అత్త వీడియో ఇది
హా
పక్క విలేజీ
అవునా
హు
అంటే నీ ఊర్లో ఉన్న లగ్లేషన్ వాళ్ల చు
ఆ అవునువునుండి
హు హు తొందరనే పెట్టుకున్నారండి
వచ్చేసిందటండి తొందరనే వాళ్ల పేరు మీద
అవున
ఇయల్లా ప్రీ వెడ్డింగ్ షోకు పోతనమని చెప్పారు
అవునా అంటే ఎక్కడికి హు పోనా
ప్రీ వెడ్డింగ్ షో తీసేస్తే లక్ష లక్ష యాభై వేలు అయితాయాంటండీ
అంత లేదండి అక్కడ కూలర్ తెగిందసుడు అంతగావు
అందుకో
ఎందుకంటే అబ్బాయి వాళ్ళ తరఫున అమ్మాయి వాళ్ళ తరఫున పెట్టుకుంటున్నారట మరి డబ్బులు
ఉ
ఉహు
నేను ప్రీ వెడ్డింగ్ షో అంటే ఫ్రీగానే చేస్తారు కావచ్చు ఏమనుకోని నిన్న డౌట్ వచ్చి అడిగాను అడిగితే ప్రీ వెడ్డింగ్ షో అంతే గాని మనీ పెట్టాల్సిందే వాటికి ఇప్పుడు డ్రెస్సులు గిట్లా వేసుకుంటారు కదా ఆ డ్రెసులు కూడా వీళ్ళు తీసుకెళ్లాల్సిందనట
అవునా ప్రతిక నమ తతే కొ హు
లక్ష రెండు లక్షలు బెట్టి అజిచేయించిర్రు ఐదు లక్ష
హు ఇట్లా అన్న
ఐదుగురు అయ్యగార్లని పెట్టి పెళ్లి చేసుకున్నారు
మీ తమ్మున్ని ది ఎప్పుడు అండి మరి
మా తమ్ముడు ఎవలండి
మీ అన్నయ్య మీ తమ్ముడు ఓ కదా
ఇంకా ఫిక్స్ కాలేదండి
ఉహు
ఐదుగురు అయ్యగారులం పెట్టుకొని పెళ్లిి చేసుకోంగా చూసిరండి ఎవరినన్నా
చూడలేదండి అయోధ్య వేయిళ్ళాండి మీరు ఎప్పుడన్నా
పోలేదండి ఇక్కడన్న రామప ఇగ దగ్గర ఉన్నారు ఆమ పగిలలేగానీ అయోధ్యకి వెళ్ళామండి మేము
అయోధ్యలా ఇలా ఉ శ్రీరాముని సీత అమ్మ వాళ్ళందరు ఉంటారా అండి అే అ ని స్వామి అయోధ్య అంటే శ్రీరామునికి అదొక పట్ట అంటే పట్టాభిషోకం అన్నట్టు అంటే అది ఇది అయోధ్య అంటే వాళ్ళ ఇల్లు అన్నట్టు అది
ఏ
ఇంత ముందు పాతకాలంలో యుద్ధాలు చేసేదట
హ
ఆ
అంటే అయోధ్యలో ఓన్లీ శ్రీరాములు సీతమ్మ ఉంటారు అన్నట్ట
అవునండి తెల్వదా మీకు ఏదగ చూడే అయోధ్య అంటేనే శ్రీరామునికా శ్రీరామునికి కావల్సిన అంటే ఇంకా ఏ అట్టండి దశరథ మారాదు అయోధ్య అంటే అన్నిీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ల మామలు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు వరాన పుట్టిన చెల్లెలు వాళ్ళ అందరి ఉంటాయట అండి అక్కడ
ఆ అంటే ఇప్పుడు మన ఇక్కడ భద్రశీలం దగ్గర దగ్గర కూడా ఈ సీతారాములే ఉంటారు కదా
అయోధ్య అంటే భద్రచలం కాదండి ఇంకా వేరే చాలా దూరం ఉంటది
కాదంటలేనండి రైటేగాని ఇక్కడ కూడా పషాద ఏేనే ఉంటాడు కదా అంటున్నా భద్రాశైలం వెళ్ళి రండి మీరు ఎప్పుడున్న
వెళ్ళలేదు కాని ఇక్కడ రామగుండం అనేది తెలుసా అండి రామన్యగూడం అనేది ఉంటదండి వేటి నాగరం సైడు అలా మల్లూరు మంగపేట ంటదండి పక్క అక్కడికి పుష్కరాాలకి వెళ్ళామండి
ఆహా
ఆ పదమూడు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా పుష్కరాలు
పదమూడా పన్నెండ
పదమూడుో పన్నెండు సంవత్సరాలకు వస్తుంది కదా పుష్కరాలు
అ
అప్పుడు మా తింత్ అయవినకా వెళ్ళినమండి
అంటే మ్యరజ్ గాలె అండి అపడికి
తాాలేదండి
ఆహా
టూ థౌజండ్ ఫిఫ్టీన్ల పోయిన అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ మ దల పోయినమండి అంటే టెన్త్ అయిపోయింది పోయినమండి పుష్కరాలు వస్తున్నాయండి అక్కడ దేవుళ్ళు కూడా రక దేవులు మరి ట్టు చూన్నాయండి విగ్రహాలు అంట అడుకున్నా
నాగ తెల్వదు నిం పోలే
పుష్కరాలు అంటే పది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందటండి అది మనకు మంచి మ మంచిగ అనిపిస్తాదాంట బతికినాన్రోజులైన మంచిగా ఉందన్నమాట
అంటే మన మన మీద మనమ మన మీద మన మీద ఏ శని ఉన్నా పోతదంట అండి అవును చేస్తారండి అఐవాళ్లు ఉంటారు కాలుష్వరనే ఉంటది సముద్రం అలా స్నానాలు చేస్ దరు కొబ్బరి కాయలు కొడతారు అవును ఆ బస్ మ్మ్ నేచ్ పుష్కరాలు జరుగు పుష్కరాలు మస్తు నడుస్తాయి ఆండీ నాట్యాలు భరతనాట్యాలు ప్రోగ్రాలు కూడా ఉంటాయండి డ్యాన్స్ గా ఆ మరి
అంటే అక్కడ ఒక రావణ కూడా ఇక్కడ ఒక్కో కానే జరుగుతాయి అంటే మరి పురుష్కరాలు అంటే
ఏ అంటే జరుగుతాయండి నేను చూసింది అయితే అక్కన్నాయండి ఇక వేరే వేరే దగ్గర అంటే తెలు టండీ హ్మ్ హు అంటే భద్రచలంలో జరుగుతాయి కావచ్చు కాళేశ్వరంలో జరుగుతాయి కావచ్చు అంటే వాటరు
గంగ గంగ ప్రవహించే కాడ మొత్
అవునా అండి ఆ
నేను ఎప్పుడ వెళ్ళలేదండి నాకు తెల్వదండి ఈసారి జరుగుతు తే వెళ్ళాలండి
పోయో
అంటే అక్కడ రవన్నగూడెం అంటే తెలుసు అండి మేము అప్పుడు మా మ్యారేజ్ గాక ముందుకు తోటలేరా వొయ్యేది అండి మేము
హ్మ్
రావన్నగూడెం కమలాపురం ఏటూర్ నాగారం ఇవన్నీ పోయి ఏరేదండి మేము కానీ అంళలకు పోకపోయేది సముద్రంలో కానీ
ఎటునాగారం సైడ్ పాళ్లు బాగుంటాయట గాదండి
ఆ ఎయ్యండి బాగానే
తాడి చెట్లు అంటాడు తాళ్ళగడ్డ అంటారట బాగుంటాయట తాడి చెట్లు పొలాలు తాడి చెట్లు చెరువులు చె చెరుక్కలు బాగుంటాయడ గదా అం చ్చు ఓ
ఉంటాయి అండి
అటూ కమల్ కాయితాల కమలాపురం అన్నీ నా కంపెనీ ఉంటుందట గదా
కంపెనీ కూల కొట్టిరండి మొత్తం
ఉనుపాండి
జీతాలు గూడా రెండు మూడు సంవత్సరాల జీతాలు ఇయ్యలేదట ఒక్కొక్కలకు ఆ మొత్తం పేపర్ తయారు అయ్యేది అన్నట్టు అక్కడ పెద్దగా ఉండేది ఎన్ని అంటే ఒక వేల ఎకరాల భూమి ఉన్నది అన్నట్టు పాట్ ఆ ఫ్యాక్టరీ చేసి ఉన్నది మరి ఏం లాస్ వ వచ్చిందో ఎట్లా వచ్చిందో గాని కంపెనీ మొత్తం మూసేసిర్రు ఇన్ని రోజులు ఇట్లనే ఉండేది గా పొదగండి ఇప్పుడు మ మొత్తం తీసేసిర్రు కంపెనీ మొం మొత్తం తీసేసి చేయనున్నాగా ఏం లేకుండా చేసేసిర్రు
జి పట్టు ఉందా